ఏం చేస్తున్నావు తిన్నావా
ఏం లేదు ఇప్పుడే షాపింగ్ కి వెళ్లొచ్చా మినీ షాప్
మినీ షాపహా నా కోసమే ఏం తెచ్చావ్
ఏం తేలేదు
చే
చా మా రూమ్లో ఆయన వచ్చి ఊచ్చాడు బానే ఉంది తుడిచాడు ఆ స్మెల్ నాకు మెంట్ల వస్తుంది ఏం ఏయకుండా తుడిచినట్టు ఉన్నాడు తడిదాని మీద అస్సలు స్మెల్ స్మెల్ చిరాకు వస్తుంది
అవునా ఎక్కువ వస్తుందా
ఆ ఇంటికి వెళ్తున్నా ఈ రోజు నేను
ఎంజాయ్ పండగో
అడా ఎండకి సవాలా
అక్కడ ఎక్కువ ఉంటదా ఎండా
చాలా ఎక్కువ ఉంటంది అక్కడ ఏదొచ్చినా ఎక్కువే
వర్షాలు అన్నీ ఎక్కువేనా
అ ఏదన్న ఏస్తే చాలు అస్సలు సీజన్ గా పోయిందాన వచ్చి పడేత్ ఇంగ దేనికి పన్ పనికీ రాదు పంట
అయ్యయ్యో మ్ అదేదో
రావా
స్నానం చేస్తుంది
నువ్వు చేశావా
నేను లేసేసా నేను లేస్తూనే ఫస్ట్ పని అదే చేయాల
ఉమ్ మీ ఆవిడ ఏం కర్రి చేసింది
మా ఆవిడా ఏం కర్రీ చేసింటది రాసామో పప్పు అదే బొత్తి ఆమెది
ఇంత గట్టి కూడ వేస్ట్ అసల
ఉమ్ నిజంగా వేస్టా వేస్టా
ఉమ్ ఆ రెండు వేలు వెట్టి ఓ రూమ్ లో ఉన్నా ఆ నాలుగు వేలు వెట్ టి బయ్ తెచ్చుకున్నా అయిపే
మంచిగ తినచ్చు
ఉమ్
ముసల్ది చాలా అద్వానం అయిపోతాందే రోజురోజుకి ఆమె
అయో సులువుగా తీసుకుంటాన్దల
ఏమన్న అంటే ఏమనింది దెలుసా నిన్న
ఉమ్మ్
ఏమంది
అన్ని హాస్టల్స్ నుంచి మన హాస్టల్లోనే క్యారీ చేసేది ఆ క్యారీ తి క్క కాదు నాన్వెజ్ వాళ్ళకి లాస్ట్ వీక్ ఏం చేసాం దె
హ్మ్
క్యారెట్ రైస్ అంట ఛి వెజ్ వాళ్ళకి
ఆ...
ఏం క్యారెట్ రైస్ మనం జేసుకోలేమా
నేనే గద చెప్పింది అది
ఆ మళ్ళీ కూడా నేను క్లాత్స్ వాష్ చేసి ఆరబెట్టేసి అయిపోయిన తర్వాత ఏం చెప్పన్నా అంటే ఆంటి దోస వేస్ తింటాము ఆంటీ అంటే ఏమనింది ఆమె అది కూడా రైస్ కూడా అయిపో గొట్టండి మ ధ్యాహ్నం రైసే పెట్టేసింది నైటికి కూడ
అదే కదా సోది కాకపోతే ఎక్కడ అలా పెట్ట్రరు వీలైతే అది పడేసి ఇంకొ చేసి లత్త దాంతోనే ఏదో చేస్తరు పులిహోర ఏదో ఒక
ఉమ్ అదే రైసే పెట్టింది ఏమన్నానా
మనం ఇంట్లో ఉంటున్నాము మాకు తెలీద
హ్మ్ ఫ్రీగా ఉంటుంటే ఏవో లేబ్బ ఏద్ జేసినా తినాల అనుకోవచ్చు ఈమె డబ్బులు కట్టండి
హ్మ్
అ
సులవైపెందిలె
మొన్నట్నుంచేలే ఆమె కొడుకు పెళైపోయింద ఎక్కువైపోయింది ఆమె
అదే కదా కోడలు ఇద్దర్ దొరికారు హ్మ్
ఇంకా కచెం కష్టం లేకుండా ఇద్దరు వచ్చేసిన్నారు ఒకేసారి బైవన్ గెట్ వన్ అన్నట్టు
కాదు
హ్మ్
నాకు అసలు ఇప్పటికీ డౌటే ఆ పిల్ల ఏం చేస్తదా అని
చేసుకోదు చూడు హెండ్ ఇస్తది హ్యాండ్స్ డియాలో
అంటే వాళ్ళ అక్కకోసమైనా ఆలోచిస్తున్నారు.
వాళ్ళ అక్క కోసం ఆలోచించడం సరిగా ఉంది ఇప్పుడు నువ్వు వాళ్ళ అక్క కోసం ఆలోచించే సరిగ్గా ఉంది. నువ్వు సఫర్ అవుతావా నీ ఇప్పుడు మీ అక్క ఒకసారి ఒక వన్ మంత్ ఆ టూ మంత్ ఆ సరిగగా ఉండదు తర్వాత అయినా ఉంటారు కదా ఎట్లైనా
మ్
వాళ్ళమ్మ కూడా ఆలోచించాలి ఫస్ట్.
లేకపోతే మొహమే చేసుకోను అని చెప్పేసేయ్ మేనరికాలు ఇచ్చుకోరు.
ఏ మేనరికమే కాదు ఆడ.
అంటే ఒకే ఇంట్లో
ఆ ఓకే కానీ వాళ్ళ క్యాస్టే వేరంట.
అసలు నాకు అర్థం కాదు అమ్మాయిలు దొరకలేదా ఏంది అరేంజ్ మ్యారేజ్ కూడా అలా వదిలేస్కుండు
నీకు ఒకటి తెలుసా అసలు అది ఎట్లా జరిగి తగ్గిందంటే ఆ మా అబ్బాయికి చూస్తున్నారు సంబంధాలు అని చెప్పిందంతాయ అంటే
మ్ ఏం ఒప్పుకుంటే వెళ్ళి మా అక్కకు చూస్తాను అది
చిన్నోడు అని చెప్పిందంట ఫోటో పెట్టు అనిందంట. ఫోటో పెడితే యాక్సప్ట్ చేసిందట ఏందన్నానా?
వద్దు మా అమ్మా అయితే మెట్టతో కొట్టేది. నీకెందుకు ఇవన్నీ మేము లేమా, మేము చూసుకోమా, మేము తేమా అని
ఆ సేమ్ మా మమ్మీ కూడా అట్లే చేసేది కొంచమైనా ఉండాల. పిల్లకి
అంతే కదా అసలు ఏం తెలుసు అని వీళ్ళకు గురించి
ఆ అసలు హాస్టల్ లో రోజూ చూస్తాంది కదా. ఫుడ్ ఎట్లా పెడుతున్నారు ఎట్లా చూసుకుంటున్నారు అని
మ్
ఆ పిల్లలకి అర్థం కాలేదేమో అవన్నీ ఏమో చేసే చేసేయళ్ల లే అని అని చేసేసిందేమో మరి
అసలు మా ఇంట్లో అయితేనా అసలు రేపుమన్నా అయితే అయ్యింది అనుకో ఈ పిల్లనే కదా అనేది నువ్వే తీసుకొచ్చావని
ఎవరైనా అంటారు.
నాన్న లేరునుకుంటే కదా?
ఆ అవునా ఉన్నారనుకుంటా దైవ సంకల్పం
ఓకే
ఏం చేయలేం
ఎహే
కానీ ఏమి అట్లా వాళ్ల కి కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఏమి అవ్వట్లేదా? అసలు అబ్బాయిలు దొరుకనే
ఆ ఎరేంజ్ మ్యారేజ్ కూడా ఐ మీన్ వేరే వేరేగా ఇచ్చుకొని
ఉమ్మ్మ్ మళ్ళా వాళ్ళ అమ్మా ఏం ఆలోచించిందో వాళ్ళమ్మ కన్నా ఉండాలా మళ్ళీ చదువుకునింది
ఏం చేస్తాది?
వాళ్ళమ్మ ఏం చెయ్యదు డిగ్రీనో బి. ఇడీ నో చేసిందంట.
మేందు ఖాళీ కూడా ఎవరి ఇస్తారు డబ్బులు
ఏం చేస్తుంది ఎట్లా చేస్తుందో ఏమో ఈ పిల్లకేమో జాబ్ లేకపాయా
అసలు చాలా నలయింది ఆ పిల్లకు కనీసం లేదు ఆ ఫోటోషూట్ అల్ చేస్కోరా ఇ పిల్లన్ కెమెరామనా లేకపోతే మేకప్ ఆర్టిస్టా లేకపోతే ఏమన్నా
ఉహ్మ్ అప్పుడు అప్పుడు జాబ్ కోసం ఉన్నప్పుడు కూడా ఇట్లే ఓ ఎప్పుడు ఫోన్ మాట్లాడుతా ఉంటది ఏముంటదో ఏమో నిజంగా ఎవరితో మాట్లాడుతంటాదో పక్కన వాడికి కూడా ఇనిపియ్యదు తెలుసా
ఉమ్మ్మ్
మాట్లాడుతూనే ఉంటది మాట్లాడుతూనే ఉంటది అ
ఉహ్మ్
ఉమ్మ్ నాకే పక్కన నువ్ కూచో పక్కనే నెక్స్ట్ కుచో అయినా కూడా నీకు వినిపిచదు
ఏమో ఏంటో అసల ఆ పిల్ల ఏమనుకుంటుందో ఏంట్లేదో అవునా నాకు మెంట్లోస్తుంది ఆమెకేమో గాని
ఉమ్మ్ మళ్ళా వాడేమో జాబ్ కూడా ల్యా వాడికి వాడిని ఎట్లోప్పుకున్నారో ఏమో
అదే కదా మళ్ళా
నేను ఇంకొక అమ్మాయి మీ రూమ్లో అమ్మాయి అడిగితే ఏమనింది తెలుసా ఏడ్చింది అంటా ఒకరోజు
అవునంట కళ్ళజోడు అమె చెప్పింది అడిగితే ఏడ్చింది కదా అందుకనే ఇంకా అడగలేదు నాకు ఎందుకులా అని
ఇప్పుడు మమ్మను ఇప్పుడు నీకుండాల మమ్మల్ని ఏంది సాటిస్ఫై చేయడము ఆ పిల్ల ఎట్లా తెలుసా మమ్మల్ని కన్విన్స్ చేస్తుంది నేనన్న మమ్మల్ని
ఏ విషయంలో
ఓ వాని ఆ ఆంటీ అకుల్ ఆంటీ వాళ్ళ కొడుకుని
ఉమ్మ్
పెళ్లి చేసుకుంటున్నారు కదా సో ఎందుకు ఇట్ల పెళ్లి జరిగింది కదా మంచిగా జరగలేదు కదా ఎందుకు చేసుకుంటావంటే ఏమం టది తెలుసా నేనేం చేయలేను మా మమ్మీ వాళ్ళు ఓకే చేసే శారు అంటే ఇప్పుడైనా మీ మమ్మీ వాళ్ళకి తెలీదా నువ్వు చెప్పలేవా అంటే మా మమ్మీకి తెలీదు అంటది ఏం తెలీదు ఏం చిన్నపిల్లన వాళ్ళమ్మ
అదే కదా
తెలిదు అని చెప్పేకి
అయినా మనసు లో ఒకని పెట్టుకోని అట్లా సల్లేె మళ్ళీ చేస్తా
ఓకే బాయ్